కాలు నార్మల్ గా కూడా కౌంట్ అయిపోతుంది లిఫ్ట్ చేయ పయినా కౌంట్ అయిపోతుంది అది
అవును హ్మ్మ్ మరి మాట్లాడావా
ఏంటి
నాలుగు ఇప్పుడు నాలుగ అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ చేసాగా ఇదన్నది ఇం కొటిది
మా ఫ్రెండ్ ఫోన్ చేసిందని చెప్పాను చూడు మధ్యాహ్నం
హ
అప్పుడు చేసి మాట్లాడినప్పుడు ఫోర్ కాల్స్ త్రీ కాల్సో అలాగే లిఫ్ట్ చేయలేదు అది నేనే ఏం పడుతున్నా చేస్తాను అవి కౌంట్ అయిపోయినా
కౌంటయిపోయి టాస్క్ పూర్తయిపోయినట్లు చూపి అయిందా
అవును ఇంకా అవి వేస్ట్ అయిపోయినట్టే. ఇంక రావయి వేస్ట్ అయిపోయినట్టే. ఇంకా కాల్స్
ఉ ఇప్పుడు మనం మాట్లాడే కాల్ మా మాట్లాడి మాట్లాడి కాలు కట్ అయిపోతుంది కదా అది కౌంట్ అయినట్టేనా? అదే కట్ చేసేస్కుంటుందిగా
అది అది తీసుకుంటాడంట కౌంట్ లోకి తీసుకుంటాడంట డిస్కనట్టన్త్త అని వత్తే టెన్ మినిట్స్ కంటే ఎక్కువ అవుతున్నప్పుడు వ
ఆ
హమ్ ఎగ్గ ఫ్రై చేసింది మా అమ్మ. ఎగ్గ బల్ట్ వేసింది, పొద్దున్న పప్పుచారు అన్న కదా.
ఎగ్ ఫ్రై ఆ?
ఉ
మీ ఇద్దరికేనా? కొందుగడ ఆయ
వచ్చి ఎలడు బయటికి
హమ్
వస్తాడు పన్నెండింటికలా వస్తాడు
పన్నెండిన్టికా? గంటండా
అప్పుడొచ్చి తినేసి పడుకుంటాడు
ఉహు
ఏందో. బ్రష్ చేస్తానవ ఏంటి అక్క ఇప్పుడు?
బ్రష్ అ
బ్రష్ చేస్తున్నట్టు సౌండ్ వచ్చింది
నేను ఒక పూట చేయడమే పెద్ద నువ్వు అయితే రెండు పో నువ్వు రెండు పుటలు చేస్తావా? బ్రష్
లేదు నేను ఒక్క పూట
ఆ పోయిన కానీ నైట్ పూట కూడా చెయ్యాదు అంట బ్రష్ మనం ఎప్పుడు చే చేత్తమ్ బద్దకస్తులకి అంబాసి డర్ నేనైతే
ఏదివర్ చేసేదాన్ని అసలు నా పళ్ళు వంకలు పోయిన్నాయి మళ్ళీ ఇంకా పంది అంత సార్లా
హు ఆన్లైన్ బోలానీ రూప చెప్పిందమ్మ అలగా తోమి తోమి అ పుల్లాతో మంచిగా బలే బాగా పిప్పళ్లు అంటే ఏంటో అని ఉంది తెలిసేది కాదు జెట్ తెలుసా నాకు పిప్పళ్ళు అంటే ఏంటా అని బాధ వచ్చేది దా అయిబాబోయ్ అంతా ఆ నాకు వద్దు నాకు తెలీయదు
రూట్ అనే చెప్పనక్కరలేదు అంటది ఇగ
ఏంట అంటే
లోపల ఉన్న పుచ్చిపోయిన పన్ను మొత్తం పీకేయరు అందులో లోపల అంత వేస్ట్ అంతే గద
ఇప్పుడు జ్యోతి నాది ఎలా వుందో చేప్పు చెప్పనా నా పన్ను కొంచెం చివర గడ్డం దగ్గర చివరి పెద్ద పళ్లు ఉంటాయి చూసావా మ్మ్ అదే నాలుకి మన లోపలకి కిట్టి తో తీతూటం టంగ్ క్లీనర్ పట్టి అ చివర ఉంటాయి గదే పెద్దదంతం హలో
జ్ఞానదంతలా లోపలలుండయా
కింద కింద కింద దవడా దవడా కింద
మ్మ్ హ్హ్
పెద్ద పన్ను ఉండవా పైకి వెనకాల నుంచి పెద్ద నుంచి వస్తాయి కదా వెనకాల పళ్ళు
అయ్యే జ్ఞానదంతాలు ఎనకలా ఉంటయి గదా లోపల
ఏం అర్థం కావట్లేదు
మరి ఏంటి అసలు కింద హా కింద లోపల స్టార్టింగ్ నుంచి సన్నగా నువ్వు
ఓ ఈ దవడ పన్ను కింద ఆ పన్ను బ్రేక్ అయిపోయి ఊడి పక్కన ఊడిపోయింది ఓ ముక్క ఊడిపోయింది సగం ముక్క సేము ఇగ ఈ కుడివైపున ఆ ఆ అలాగే అలాగే మొత్తం మ్ బ్రేక్ అయి పోయింది మో ఇ మొక్కు లేదు అవి గుంటలు అడిపిని
హ్మ్మ్
పనలేదు ఈ పక్కనయితే ఇంక పొన్న ఈ ఎడ వైపు పొన్ను అయితే మొత్తం పోయింది అదోలాగా అయిపోయింది హ్మ్మ్ ఆ అసలేంటి ట్విస్ట్ ఏంటంటే ఇంకా కిందది అయిపోయింది గా అప్పుడు పై పార్ట్ కి ఎక్కుతాను పై పార్ట్ లే
మొత్తం తినేత్తనట్టుంది ఒక పన్న నుంచి ఒక ప పొన్ను కి
ఇ పై
చూపించంది తీసేనికి ఉమ్
క్కనేేను ఈ లోపల సైడ్ బాగానే ఉంది అఔట్ సై అఔట్ సైడ్ ఇ హోల్ ఎక్కువ హోల్ పడిపోయింది
హ్మ్మ్
ఆహో అదే నాకు మొన్నటునుంచే ఇప్పటి నుంచే అంత కొంచెం నప్పొచ్చి మొత్తం అంతా పెయిన్ వచ్చేంది ఇదంతా ఒక సైడ్ అంతా లాగేతుంది మొన్నటిదాకా రోన్నీజను జుడు పాతిక దగర చాలా ధర్నంగోచ్ అప్పుడు ఇప్పలు వింటే ఎండ్రబాబు ఇక్క బాధ అని అప్పుడు తెలిసింది నాకు
ఒకసారి డెంటల్ హాస్పిటల్ వెళ్తే బెస్ట్ అక్క నువ్వు అన్ని వరుస పెట్టి పోతున్నాయి కదా ఒకదాని నుంచి ఇంకొకడి
ఓటోచ్చి రాదు మళ్ళీ ఎన్ని రోజులు నుంచి లేదు అది నొప్పి తగ్గిపోయిందేమో లే అని ఆ బొక్క ఆ హోలా అలాగే ఉంది పైన ఆ పొన్ను కి అందులో ఏమన్నా ఎ ఎంటే దేతోటన్న తీసుకుం అన్నం తిన్న తర్వాత డౌట్ రోజు అన్నం తినడానికి గోల్ కట్టర్ తోటి కన్నం లోచి ది ఏంది స్ట్రక్ అయిపోతుంది కదా అన్న తినేది అతి తీసుకుంటున్నాను
అ సారి ఫ ఫైవ్ హండ్రెడ్ పట్టుకుని తీసుకుని రాక చూపిద్దాం ఓసారి
ఎక్కడా
డెంటల్ హాస్పిటల్ ఎన్ని లేవు గూడెంలో
ఎక్కడ చూస్తారా అయితే పిగతారా లేదంట
పేకరు జస్ట్ చూపి చూపించుకుందాము చూపితే అడి చెప్తాడు రూట్ కెనాల్స్ ఏమంటాడో లేదంటే తే ట్యాబ్లట్స్తో క్యూర్ అయిపోద్ అంతే ఏం లేదంటాడు దేని వల్ల అస్తుందో చెప్తాడు తర్వాత ఏదన్నా అన్నాడు అనుకో రూట్ కెనాల్ చేయించుకోవడానికి అైతే ఐదు వేల అవుది తర్వాత దాన్ని బట్టి ఆలోచించ
అంటే లో పళ్ళుకి ఏమన్నా పేడతాడా ఇంక
ఆ లోపల మళ్ళీ పురుగు పట్టకుండా పైన పన్నులానే ఉంటది కవర్ చేత్తడు
తరు
సిమెంట్ వేసేది వేరుేగా ఉంటది సిమెంట్ సిమెంట్ అయితే ఊడొచ్చేస్తుందని ఇప్పుడు రూట్ కెనాల్ మొదలెటార్ అందరు
ఆ గమ్ లాగా
ఉ మా అన్నియా అదే ఎయించుకున్నాడా ఆ ప్రసన్నగా అదే ఎయించుకుంది దానిగల్గా తిప్పుకొని బాధ తట్టుకోలే గా
హోల్లికి హోల్ లాగని హోలులో ఉన్నదాని గమ్ము లాంటిది పెట్టేసి మొత్తం పొన్ను కింద జేసేసర
ఆ వైట్ కలర్ పండు కింద చేత్తడు పైన్
ఊ ఏక్కడ చూపించుకున్నా చాలా నేను ఎంత గా శ్రద్ధ చేస్తున్నానుో మా అమ్మాయి ఎల్లి పీకిఇచ్చేసుకోవాలి గా కానీ చాలా నొప్పొచేతందే బాబు అదే భైయమేత్తుంది ఈ పొన్ను ఈ పొన్ను వల్ల మొత్తం అన్ ఈ పోతాయేంటో అని
హూ డబ్బులున్నా కూడ చెప్ ఎల్దం ఈ వార
అసలు మామూలుగా చూపించుకోవాలి కదా
మామూలుగానే అందుకే కార్డుకొక ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటడ్ ట్యాబ్లెట్లు ఏమన్నా రాత్తడేమో అని కార్డుకి దానికి
మొత్తం చూతాడా
ఊ చూసి అంటే చెప్తాడు ఏం చెయాలో చెప్తాడా తర్వాత రోజు ఆలోచించుకొని అప్ లగుద
సరే ఈకే ఆవేనాట్ న్నాడు పీకి ఇచ్చేసుకుంటా తీసుకెళ్నా అన్నాడు నేనేమ్మో ప్చ్ పక్కన అదే పుల్ల కింద దవడపొన్ కేసి చివర పొనికి చిగురు పట్టేసింది అన్నాను కదా చిగురు పట్టింది దాని బిల్లలు ఏసుకుంటున్నాను ఈ రెండు రోజులు ఈ తగ్గక ఎళ్దామన్నాను బుకత్ తరున్నంతర్ల అన్నం తింటుంటే
అదా విటమిన్స్ తో పోయినా అగో త్తేత్తగు
అందుగే గదా జుట్టు ఊడిపోతుందా ఆ జుట్ ట్టు కూడా అలాగే ఉడెసోతుందిగా
అ ఇది వేరే విటమిన్సు కావాలి దీనికి వేరే కావాలి
అవును అమౌంట్ ప్రాబ్లం వల్ల కూడా వస్తయంటా ఇంగుడు పో కుం జోతి హచ్చి హహహ తగ్గట్లేదు అసలు అది
ఊహు అరుదే దాని రాజ్ ఉంది
అండ్ర అవును ఏమి. అంటే అది వాడినా ఈ వాడినా కాదంటా మన శరీరాన్ని బట్టి ఉంటదంటా అది.
మనం ఎంత తిన్నా గాని ఫుల్ స్లీప్ మంచి మంచిగా పడుకోవాలి అక్క.
పడుకుంటే కాదంచి నేను మనం నడుముని తింటే తినాలి కోడిగుడ్లు అవి తినం కదా.
ఉమ్.
గుడ్లు అయి తినము. ఆహ్ నేను మా ఆలో చెప్తాను. ఆహ్ గుడ్డు తిన్నంత మాత్రాన ఎదిగిపోద్దా ఎంటి కోడిగుడ్లు అంటే చాలు. ఇదే ఉడికి పోతుంది.
అందరికి ఇప్పుడు ఎక్కువ హెయిర్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి.
అందరు బానే ఉన్నారు అందరు జుట్లు బానే ఉన్నాయి అమ్మ నాదే.
ఆహా.
నేను ఎవరి జుట్లు చూసినా ఆళ్ జుట్లు చాలా బాగున్నాయి స్ట్రాంగ్ గా ఉన్నాయి.
నాది బట్టతల అయిపోతుంది ముందే.
నాది కూడా.
దేవుడ అనుకోని అంతిచ్చడు అవి. కొంచెం ముందె ఇంతక ఏమైందో నాకు అర్థం కలేదు అసలు.
ఉమ్.
ఎందుకులే అనకలేస్తున్నాను మళ్ళీ ముందెత్తే ఎందుకు పొగిరిపోయి పోద్దు అనుకున్
నాది ముందు వెనకాల ఏం లేదు ఇక్కడ. అందుకే నేను ఏమి ఇచ్చినా ఏమివ్వక పోయినా నాకు బంగారం కోన్న వాళ్ళు పోయినంక నాకు ఏం కొన్నా కొనకపోయినా బంగారు గొడవ వద్దు నాకు జుట్టు పెట్టిచ్చండి రా బాబా నీక్ దండం పెడతను అన్నాను. మరి నువ్వు ఏం చేస్తావ్.
ఉమ్ నయ్యం.
మా అమ్మా ఇ గట్టిచ్చేసుకో శుభ్రంగా ఉంటుంది అలాగేముంది నా పరిస్థితి అన్నాను ఇప్పుడు
పచ్చ సడకం
ఈ రోసాలా. చలవైన కానీ ఆహ్ ఊరెళ్ళ వచ్చేసాడు ఇందాక వచ్చాడు ఆరున్నారు ఆరుంటికి మల్లోచ్చడు.
ఉహూ. ఏ నామ్మ ఊట వద్దు నాకు. బొంగ. అప్పు ఉళ్ ఒక కోయిలు అయిపోయింది మళ్లీ. వద్దు. ఇదింద